హలో
హలో వస్తలే వాయిస్
వస్తుంది
ఏంటి డ్రెస్
ఆ అతే ఉంది మావిష్ మగోలే
ఏమో అంటుండు
అయితే ఉంది అన్నాడు ఆ అమ్మే డాడీ వర్క్ ఇంగేమన్నాడెమో
ఆ కవాలా వరకుండునా
మ్ హు
రావ్ కొంచెం ముందే
అప్పం కొంచెం ముందే అన్నాడా కొంతమంది అన్నాడా
అవును
మతో వాస్తవ ఈవినింగ్
ఆ ఈవినింగ్ వస్త మరి నే కం డ్రాప్ చేయాల్సి వస్తావు
సరే మరి లైట్ అంటే కాలే మాట్లాడదాం
చూద్దాం నేను ఎప్పుడు వస్తా వరకు ఉండవని చూ
ఆ
హా
హు
పెద్ద్రోసాం చాలా మదా
పడకం మరే వయి
అడాడిడ ఏంటి ఏంటి ఆ
పడుకో
ఇప్పుడకాలే ఎప్పుడు
థర్టీ మినట్స్ పడక పోవాలికద
వద్దు వద్దు వద్దు ఆ నువ్వు ఎప్పుడూ చేస్తావ్ బ్యాంక్
ఉంటదో ఉండదో పడుకొడానికి నాకు
అ ఎల్లి పడుకుంటా ఆ అదే ఇంకా ఊరెళ్ళి పడుకుంటాను నేను
ఈడ పడుకోనైట్ మంచిగా మళ్ళీ రేపు లేసి మళ్ళీ ట్రైన్ ఉండదు పడుకోడానికి ఈరోజు పడుకో
రవ్వ పడితే
మ్మ్
నువ్వు కూడా స్టార్ట్ చెయ్యు
సరే ఫాన్స్ ఏసుకుంటాలే
ఏమేమ్ ల్యాప్టాప్ అంత తీసుకు పోతావా
బట్టలు వాషింగ్ మిషిన్ కి ఏసోస్తా
ఆ కాల్ దార తీసు ఈ కాల్ అయాక వేసుకో
ఆ సరే
ఆను
ఆటోస్ తీసుకుం
నేనే ఫిఫ్టీన్ కొట్టినా అక్కడికి ట్వంటీ ఇక్కడికి ట్వంటీ అంటే ఇంకేం మాట్లాడలేదు ఆంకళ వస్ వెళ్ళవా లేదమ్మా మాకు కుదరదు అదిది అంటే అక్కడికి ట్వంటివి ఇక్కడికి ట్వంటివి మీరే చూసుకోండి వెళ్రు సరిరక నేను మధ తెనేదిగుతగరే
ఆ అది ఫిఫటీన్ కొట్టినవా ఇప్పుడు మరి
ఫిఫ్టీనే వేస
ఓకే ఎమమ్ భైటకుచ్చవ ఎడ ఉన్నావ్
ఇక్కడనా ఉన్నా హాస్టల్లోలో
రూమ్ లో ఉన్నావా కిందున్నవ
కింద
కింద
ఆ
ఏ బట్టలు పె
ఎందుకు సిగ్నల్ రావట్లే ఎందుకు
కన్సెట్ అాలదు
మండు తుంది డు
ఎం తిన్నవ్
ఏం తినలే తినాలనిపిఎట్లేదు
సాగేనావాక్కవడ ఆ
అస్ తిలమంటే రాయి కులా ఉన్నారు హలో
ఇప్పుడు దాకా ఏమైనా అన్నావా అ మ ఇప్పుడు దాకా ఏమైనా అన్నావా
రైస్ తిన్నామంటే కడులో పుల్ల ఉందిదా మండుతుంది అంటున్నా
ఓకే ఓకే కింద షాప్ నుండి పోను పదరుపాది పెరుగు ప్యాకెట్ వస్తా
పెరుగు ఏది తాగినా మండుతుంది అంటున్న
అ పెరుగు తాగితే కూల్ గా అవుతాది కదా నీకేం మండుతుంది పెరుగు తగితే కూల్ అవుతుది మా నీకెందుకు మండుతుంది
వినిపిస్తుంద
వినిపిస్తందే ఆ హలో ఈ రోజు కూడా క్రేజీ గా బస్సు దొరికింది
కార్డెసుకున్న జస్టు కడేసి అందులో సాల్ట్ ఏసి మిక్స్ చేసి టీ తాగుతున్న
తాగు తాగు
ఇట్లిస్ట్ అదన తాగుతా
ఆ అే తాగడం అయిపోయిందా తాగు మెల్లగా మా చిన్నక్క బెంగళూరులోనే ఉంది ఇంకా అవున్ ఎల్లుండి ఒస్తదంట ఎల్లుండొస్తదంట
ఎక్కడికి సర్ల
మా ఇంటిక్
కేరళక
ఊమ్ అవును
ఏం మన్నది మరి
కట్టయింది గద నీ వాయిసు మలేప్
ఏమన్నది ఇంకా అంటునా
ఇంగ అంతే అక్క గూడా టికెట్ దొరుకు కదన్న
అ
ఇది మల్లెపుడొస్తదో ఇది రీఫండ్ ఎప్పుడైతదో దెల్వద్ నాకు ఇంకా టైం బడతదేమో ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ పే జేష్ణవ్ గదా టికెట్ కి దాంది రీఫండ్ ఎప్పుడు ఒస్తదో మీ డాడీ అడిగిండు మా రీఫండ్ ఒస్తే నాకు వంపు మళ్ల ఎయిట్ హండ్రెడ్ అన్ ఏం పంప
ఎందుకు డాడీ దగ్గర చాలా ఉన్నయ్ గద
ఆ చాలా ఉన్నాయి
మరి ఎందుకు పంపాలి
ఏమో నువ్వే అడుగు పంపుడా పంప్ నేన్ బంపను అ ఓ
ఏందో పున్ను ప
ఏముంది
ఏంలే మండుతుంది అన్న తాయినా చోడు
ఓ సరే సరే దీని తర్త ఇం ఇంకో కాల్ చేయాలా
యు టు అయితయ గా నిదురొస్తే పడుకోని కళ్ళు మూసి మాట్లాడు
ఉ సరే సరే త రాబగాదాని గరాబా వదుగాదా
పోతే నళు కాదు ఇప్పుడు రావాలి కంపల్సరీ లేబర్ ాల రజుంట వాడు ఏద ఒకక్కటి చూస్తాడు నేను దొరికిపోయేటట్టు
వాడం వస్తడ
ఫోన్స్్ ఏమని చెప్తాడు హిస్టరీ ఏమన్నా చూడమ అంటాడు ఫోన్ పెరి మా డాడీ ఏమో సరే చూద్దామని చూస్తాడు ఎందుకు
న అంతం సల
కొ త ఇం చలిరా న తెలుసా తెలుస
ముందు కూడా ఏం చేయలే కదా అట్లాంటా నాకు కలిసినప్పుడు ఏం చేయలే సరే ఇంకోసారి కాల్ చేస్తున్నా చ
స